ఆ ఏం చేస్తున్నారండి
ఆ ఏం చేయట్లేదండి మీరేం చేస్ ఉన్నారు
హలో
హలో
ఆ ఏం చేస్తున్నారు బావున్నారా
ఆ బాగానే ఉన్నామండి మీరేం చేస్తున్నారు బాగున్నారా మీ అమ్మోళ్ళు మీళందరూ
ఆ బాగున్నారండి మీరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నామండి టిఫిన్ చేసారా
ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్లేదండి తినాలి పిల్లల్ని తినిపిచ్చి పని చేసుకున్నాను ఇంట్లో తినాలి
హ్మ్ హు ఏం వండారు
మేమ ఏం వాండ్లేదండి ఇప్పుడు పిల్లలు అట్లు తిన్నారు.
ఆ
చిన్న అబ్బాయి పనుకున్నాడు స్నానం చేసి పెద్ద అబ్బాయి ఏం
బయట నుండి తెప్పిచ్చుకున్నారా ఇంట్లో వండారా
బయటె తెచ్చారండి ఇంట్లో వండలా ఆకలికి ఏడుస్తుంటే పిల్లలు బయట్నుంచి తెచ్చ ఇవాళ హ్మ్ అట్లు కి పోయాలి నాన్ వెట్టాలి
ఉమ్ ఏం చేస్తున్నారు పనైందా
ఆ అయిందండి ఇప్పుడే పని మొత్తం అయిపోయింది ఇంకా అన్నం కూర కూర ఉంది అన్నం వండాలి కూరగుడ గోంగుర చికెన్ ఉందండి రాత్రి వండారు మా అత్తగారు చికెన్ ఉంది అదీ ఇప్పుడు కొంచెముంది దా దాంట్లో కలపడానికి గొంగుర వండుదాం అనుకుంటున్నా
ఉమ్
ఏం చేస్తున్నారండి ఇంకా
ఏం చేయట్లేదు మేము బట్టలు సర్దుతున్నామండి.
అహా ఎందుకండి ఊరికి ఏమైనా ఎళ్తున్నారా
ఆ లేదు అల్మారా బాలేకపోతే అందుకని చ సర్దుతుంది మా చెల్లి
హో నువ్ చెల్లి ఏం చేస్తుందండి ఎల్లోచిందా నిన్న గుడి ఇ
ఆ ఎల్లింది వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎ ల్లి వచ్చింది
మీరు ముస్లిమ్స్ కదండి ఎలా ఎల్లారు
నేను చెప్తే వినలేదండి ఆ పిల్ల హలో హలో
చేసుకున్నారు కాని రో హలో
హలో
హలో
ఆ బో ఆ హలో
మీరు ఎళ్లరు కదండి గుడి కెలా వెళ్ళారు
నేను ఎళ్ళనండి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళింది కాసేపు ఎళ్ళి వచ్చేసింది తను కూడా ఎల్
ఉహు అవునా సరదగా ఎల్లుచ్చింద
ఆ
హు ఏం కూర ఏం టిఫిన్ చేసారండి మీరు
అట్టండి అట్టు తిన్నాం
హా ఏం చట్నీ వేసుకున్నారండి దాంట్లో
చెట్నీయా ఎర్రమిరుపాకాయల పచ్చడి
ఉహుమ్ అవునా మంచిదేలే అండి ఈ పల్లిపుప్పు చట్నీ
అవును ఇది ఏ ఇదేం గ్యాస్ ఇయ్ చి గ్యాస్ రాదు కానీ వేడి చేసిది
అవును అవును ఏముందండి మజ్జిగ అయితే అయిపోయింది
మ్మ్
ఏం చేస్తున్నారు మీ అమ్మ మీ నాన్న బాగున్నారా మీ నాన్న హెల్త్ ఎలా ఉంటుంది
ఆ బానే ఉంది ఇప్పుడు కొంచెం తగ్గిందండి అంతగా ఎం లేదు
మ్మ్ మీ అమ్మకి కొంచెం నేప్ తుంది ఇక్కడ ఉన్నారు కదా చేయి దగ్గర ఎలా ఉంది
తగ్గింది ఇప్పుడు పని చేేసుకుంటుంది ఇంట్లో బట్
మ్మ్ పొద్దున్నే పెరుగున్నం తింటున్నారండి
ఆ తింటున్నారు మీరు తింటున్నారా
ఏ ఓ తింటున్నా ఎప్పుడో ఒసారి తింటానే ఉన్నా అప్పుడప్పుడు ఎక్కువ ఆకలి లయ్యేటప్పటికీ టిఫిన్ తినేస్తున్నా ఇంకా
ఆ ఏం చేస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
మ్మ్ అందరు బాగానే ఉన్నారండి
నీ పెద్దబ్బాయి ఏం చేస్తున్నాడు
మీ పెద్దబాయ్ ఆడు కుంటునాడు పొద్దున్న సరిగ్గా తిన్లా టు
ఆ తినకుండా ఆడుకుంటున్నాడా
మ్మ్ తినకపోతే ఇప్పుడు అన్నం పెట్టా
మ్మ్
ఫోన్ చూడకూడదురా తినేటపుడు ఏేం చేద్దాం మీ పిల్లలు చెప్తే ఇనారు
ఏం చేస్తునారు మ్మ్
ఏం చేయట్లేదండి వాళ్ళ నాన్న చిన్న చిన్న కోడి పిల్లల్ని తెచ్చారు అది దాంతో ఆడుకొని ఎప్పుడు ఆ ఫోన్ తీసేయాలి ఇవి వదిలితే కొంచెం ఆడుకుంటా తింటాడు రాత్రి అ టం తినిపిచ్చా
కోడి పిల్లలు రంగు రంగుఇయ్ తెచ్చారా
ఆ అవునండి రంగు
ఏ కలర్స్ తెచ్చారు హ్మ్ ఎంత పి
పింక్ పది రూపాయలో ఇరవై రూపాయలో అండి ఒకోటి తెలిదు పదిహేను మరి నిన్నవల్ల
ఎక్కువ రోజులు బతక
ఆ బస్ కో అన్ అంటే పోయినసారి మేము కొంచెం పెద్దగానే చేసామండి డి అది నేను డెలివరీ అయ్యేటప్పటికి నీళ్ళల్లో పడి అట్ట చనిపోయారనమాట
ఏ హ్మ్ ఎక్కువ అవి కరెంటు తో చేస్తారు కదా
మొత్తం రంగు పోయి తెల్లగా కొంచెం పెద్దగయినయ్
హ్మ్ అవును బాగుంటాయి కానీ అవి కరెంట్ తో చేస్తారు కాబట్టి కొన్ని రోజులే ఉంటాయి తర్వాత బతకవు చనిపోతాయి
ఆ అవును ఎట్ట కొట్ట బతికాయి అప్పుడు తెచ్చినప్పుడు ఇప్పుడు ఏ ఎట్ట అవుతాయో అవి ఈ ఎండాకాలానికి వాన కాలాన్
ఓ
వాళ్ళకి జాగ్రత్తగా చేయాలి ఒకసారి నీళ్ళల్లో పడితే హైడ్రేతో చేసాను
హ్మ్
వేడిగాలి వస్తే కొంచెం కోలుకుం
హ్మ్ ఎం చల్లబడింది కొంచెం వెదర్
అవును మీ వైపు పె ఎలా ఉంది ఇటు చల్లగుంది మబ్బు పట్టినట్టు
మబ్బు పట్టినట్టుంది మాకు కూడా వర్ష
మా చెల్లి వాళ్ళ సైడ్ కూడా సైడ్ కూడా అలానే ఉందంటా చల్లగా ఉందంట
వు అటువైపు ఎక్కువ ఎక్కువగా చల్లఉండిద్ది వర్షాలు కూడా పడు
అవును సాయంత్రం అయేటప్పుడు వర్షం పడు వును అంట
ఆ ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి మీరే సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడ ఎక్కడికెల్లార్
అమ్మోమోల ఇంటిక్ కెళ్ళాం ఎళ్లి వచ్చాం మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ కాలేజెస్ తెరిచే అప్పటికి వెళ్ళి ఒకసారి రావాలి ఇంక వెళ్ళడానికి కుదరదుగా
హ అవునా ఎప్పుడు వెళ్తారు మరి మొన్న పండక్కి రావచ్చు కదా
అప్పుడు వద్దాం అనుకున్నాం కానీ మా నాన్న వద్దన్నారు ప్రతి పండగకి అక్కడికి వెళ్తునారు కదా ఈసారి ఇక్కడ చేసుకుందాం అన్నారు ఆ అందుకనీ ఆగిపోయా
టిఫిన్ చేసారా మీర్ ఇగ అందరు
తిన్న మండి మీరు తిన్నారా
తినలేదండి తినాలి మా అబ్బాయి పోట్ల నుంచి మ్యాగీ పెడితే కున్నాడు వండమని అది వద్దూ అని ఆడ పెట్టాను ఎన్ని ప్యాకెట్లు తెస్ స్తడో చించిగాడ్ తెస్ స్తడు ఇంకా పారాయడమే ఇది మేమ్ మా నాన్న తిడతారు అవి తింటే
హుమ్ అవి తినకూడదు అలాంట్ చిన్న పిల్లలు కదా
నేను ఒకసారి స్మార్ట్ కెళ్ళినప్పుడు కూడ హుమ్ కొనిపిమంటే అస్సలు కొనిపిలా
హుమ్ అవి కాకుండ ఇవ్ మనం
ఆది పట్టుకొనే తిరిగా నేనా స్మార్ట్ మొత్తం అయినా నా కొనిపిల అ ది
హుమ్ అదే ఇంకేంటండి విశేషాలు ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి మా చిన్నబ్బాయ్ పనుకున్నాడు మా అబ్బాయ్ కి అన్నం వేస్ తెచ్చాను ఫోన్ కావాలని ఏడిస్తే వాళ్ళ నాన్నం ఇచ్చారు ఫోన్ ఇచ్చారు ఇంకా నేన్ తీయారిప్పుడు ఫోన్ తీసేసి తింపియాలి అసలు తింటున్నాడో, లేదో ఫోన్ చూస్తున్నాడో చూడాల ఇంకా నేన్.
ఏం చేస్తున్నారు ఇంకా పనై పయిందా.
ఆ అయిందండి.
ఉహుం ఏం కూర వండుతున్నారు. ఇప్పుడు గోంగూరనా
అ
గోంగూర ఎలా వండుతారు‌.
ఆ హలో
ఆ గోంగూర ఎలా వండుతారెన్
గోంగూర ఆమ్ మాముల్ గానండి కడిగి మాల్ కడయిలో ఎ సి అదే హు ప్లా దాన్లో నూనె కొంజం కోసి
ఉ
కొంచెం మసాలా ఉంటే మసాలా ఏపి టమాటాలు, ఉల్లిపాయలు ఏసి బాగా ఏపి
ఉ
ఇవి ఏస్తానండి, గోంగూర ఏస్తాను. పచ్చిమిరగాయలు మొత్తం బాగా వేయిన తర్వాత గోంగూర ఎసి కొంచం పసుప్ ఏసి కొంచెం కారం ఎసి, ఇంకా ఉడకనిస్తాను ఉడికిపొయిద్ది.
హ్మ్ మీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా అండి
ఆ నాకు అంత ఏమి ఇష్టం ఉన్నదండి చాక్లెట్స్ నాక్ ఆ సి ఇష్టం ఉండదు హార్టేష్
హా ఏం ఇష్టం హార్ట్స్ లో కొన్ని ఐ టమ్స్ చెప్పండి
బూందీ, బూంది తింటానండి. మిచ్చర్
హు
అట్ట
ఉ స్వీట్స్ తినర ఎక్కువా
లేదండి ఆలు చిప్సు తింటాను
స్పీ స్వీట్స్ కొంచెం తక్కువే మీరు
ఉమ్ మీరు తింటారండి స్వీటు
ఆ నేన్ తింటా హాట్ కొంచం తక్కువ కాని స్వీట్స్ ఎక్కువ తింటా నేను
హుమ్ హుహు స్వీట్స్ ఎక్కువ తిన్ గుడదండి పింపుల్స్ వచ్చేస్తయ్ మొహం మీద గలీజ్గా అంటే కొవ్వు ఎక్కువునుది కొవ్వు పదార్థం ఎకువునిది దాంట్లో
హ్మ్ అంటే చాక్లెట్స్ కూడ తినరా మీరు ఆస్ ఫైవ్ స్టారు డైరీ మిల్క్ అలం
ఎప్పుడో ఒక్ సారి నెలకి ఒక్కసారి గుడ తింటానో లేదో సంవత్సరానికీ రెండు మూడు సాన్ర అంతే
అవును కొంత మంది చా క్లేట్స్ తినరు ఎక్కువగా
ఉమ్ మా ఇంట్లో ఉంటాయి చార్ ఉంటాయి వెరైటీస్ కానీ నేను తినను ఎప్పుడోసారి మీకిష్టమేనా అండి స్వీట్ తింటారా చాక్లెట్స్
ఆ చాక్లెట్స్ తింటానండి నాకు డైరీ మిల్క్ అంటే ఇష్టం ఎక్కువగా అది తింటా
ఉహుమ్ అవునా సరే అండి బాయండి
ఆ ఆ ధన్యవాదాలు బాయ్ థ్యాంక్ యూ